వినబడుతుందా సిస్టర్?
ఉ అవుతుందండి హాయండి
హాయ్
మ్ చెప్పండి ఏం చేస్తున్నారు?
ఏం సిస్టర్ ఏం లే మీరేం చెస్తళు?
ఏం లేదండి గ్రౌండ్కి వచ్చాను ఇప్పుడే
అవునా గ్రౌండ్ కూడా పోతారా మీ
అంటే అప్పుడప్పుడు ఇంట్లో బోరు కొ ట్టినప్పుడు గ్రౌండ్ క వెళ్తానండి మాకు దగ్గర్లోనే ఉంటది. ఎద్దామర్లా టైం పాస్ కోసం
అవునాండి గ్రౌండ్ లో ఏమన్నా స్పోర్ట్స్ అట్లా ఏమన్నా ఉంటాయా?
అ స్పోర్ట్స్ అంటే డైలీ వాకింగ్ చేసే వాళ్ళు వస్తారు మళ్ళీ ఎక్ససైజ్ చేసేటివి ఉంటాయండి ఆడ ఊ ఎప్పుడన్నా ఒక సరి నేషనల్ గానీ, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గానీ కూడా అక్కడ జరుగుతాయండి గ్రౌండ్ లో.
అంటే నేషనల్ లెవెల్స్వి కూడా జరుగుతాయా?
ఆ అవునండి ఇక్కడ మా దగ్గర రీసెంట్గా ఆ గ్రౌండ్ లోనే ఫుట్బాల్ కు సంబంధించినవి నేషనల్వి జరిగినాయండి. అన్ని స్టేట్ల నుండి ఇక్కడికి వచ్చిళ్ళు స్టూడెంట్స్ ఊ మ్ ఆ రండి పదమూడు, పద్నాలుగు స్టేట్ల నుంచి వచ్చినట్టున్నారండి. హర్యాణ
అంటే ఆ గ్రౌండ్ సపరేట్ దా లేదంటే ఏదన్నా కాలేజ్ కి అది
కాలేజ్ అంటే అది గవర్నమెంట్దండి అది కాలేజీకిట్ ఏం లేదు నార్మల్ స్టేడియం స్టేడియం మ్ ఉమ్ స్టేడియం అంటారండి దాన్ని ని ఇంగ మేము నార్మల్ గా గ్రౌండ్ కని గ్రౌండ్ కని మేము అంటాము
అయితే అట్లా అంటే మంచిగనే డెవలప్ అయితది
ఆ అవునండి చాలా పెద్దగుంటది ఉహు అవును
ఇంకా తిన్నారా మరి
తిన్నామండి మధ్యాహ్నం మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం కర్రి
మాది టమాటా కర్రీ అండి మీది
మాది ఈ రోజు పప్పండి
మీరే చేస్తారా అండి వంటా మీ అమ్మవాల్ చేస్తారా
లేదండి నేను చేయను మా అమ్మే చేస్తది
అవునా
హ్మ్
ఇంకా అంటే మరి మీ వంటరి ఇట్లా ఏమైనా చేయడం వచ్చా
అన్ని రావండి ఎక్కువ చెయను వంటలు నాకు ఎక్కువ వండడం రాదు తక్ క్కువే చేస్తా ఏదో అట్లట్లా ఎగ్ ఫ్రై అట్లాంటివి చేస్త అంతే
అవునం
ఆ
ఇంకా ఏంటండి మరి విశేషాలు
ఏమున్నాయండి చెప్పాలి మీరే
టెంపుల్స్ లో ఎక్కడ అది ఆ ఏంటండి
అదే ఈ మధ్యలో ఎటైన టెంపుల్స్ కి ఏలిల్లా మీరు
టెంపుల్స్ అంటే మా దగ్గరలో ఉన్న టెంపుల్స్ కి ఎళ్తామండి అప్పుడప్పుడు మాకు కొంచెం పోరివి టెంపుల్ దగ్గర ఉంటదండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్ల ఉంటది సరి సమ్మర్ లో వెళ్ళేసోచ్చామండి
అవునా బాగుంటాయ సిస్ బాగుంటదా సిస్టర్ మరి అది
కదండి ఎప్పుడు బబ్లిక్ వస్తూనే ఉంటారు మంచిగుంటది
అవునా
హ్మ్ మీరండి మీరేప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళారా మరి
ఆ వెళ్ళినమండి మేము చాన ఒక వన్ టూ మంత్స్ ముందేళ్ళినం ఇంకా టూ మంత్స్ తర్వాత నుంచి ఎక్కడికి ఎళ్ళలేదు అట్ల అని వెళ్దాం అనుకున్నాం గాని ఇంగ అమ్ మధ్యలనే ఇగ మా తాత చనిపోయిండు సో ఇగ చనిపోతే పోవద్దన్నారనేసి పోలేదు ఇంకా
అహ చనిపోయారా అండి
నార్మల్గా ఓల్డ్ ఏజ్ అయిపోయి చనిపోయిండండి అంతే
అవునా
ఉ
ఇంకా అండి మరి.
ఏముందండి మీరే చెప్పాలి ఇంకా. లాంటి పిరియడ్ పెడతా.
ఇప్పుడు ఎక్కువగా నేరేడు పండులు సమ్మర్ లో బాగా వస్తున్నాయి కదాండి.
ఆహ్ అవునవును. మీ సైడ్ ఉంటాయా సిస్టర్ అవి ఆహ్.
ఇవి మార్కెట్ లో కూడా బాగా అమ్ముతున్నారు.
అమ్మో మార్కెట్ లో హాఫ్ కేజీయే సిక్స్టీ రూపీస్ అంటా. సిక్స్టీ ఫార్టీ అంటంళు కేజీ టూ హండ్రెడ్ అంటళ్ళు అమ్మో.
ఆహ్ మా దగ్గర పావు కీలోనే ఫిఫ్టీ.
ఆహ్ పావుకిలో ఫిఫ్టీ అంటే ఇంకా కేజీ టూ హండ్రెడ్.
ఉమ్. మీరు రీసెంట్గా న్యూస్ ఇట్లేమన్నా చూసార అంటే రీల్స్. పోం ఏడేడ ప్రాబ్లం. బాగా పండితే కరువు వస్తుందని ఒక న్యూస్ వస్తుంది.
అవునా ఏమో సిస్టర్ తెలువదు నాకు నేను అంతగానం ఎప్పుడు చూడలేదు ఆ ఫార్మాలిటీస్. అవన్నీ ఎప్పుడు పట్టించుకోలేదు అంతగానం. ప్రతి ఇయర్ బానే ఉంటాయి కదా సిస్టర్ నేరేడు పళ్ళు.
లేదండి ఈ సారి బాగా కాసిన్నాయి ఎక్కడ చూసినా ఇలా రోడ్ల పోంటీ వెళ్తాంటే కూడా. బాగా బ అమ్ముతున్నారు పెట్టుకొని అవి.
ఈస్ మళ్ళ ఏందంటే ఈసారి చెట్లకు కూడా బాగా కాసినాయి అసలు నేరేడు. పండ్లు. కాయని చెట్లు కూడా ఘోరం కాదు ఒక అప్పుడైయితే నేరేడు పండాలంటే ఆ చెట్టు దగ్గరికి. ఉరికి దులిపి అదంత ఉండేది కానీ ఇప్పుడు దులిపి అంత లేదు అవి రాలుతనే ఉన్నాయి. కింద నుంచి ఎరుకొని తినడమే అట్లున్నాయా ఆహ్.
నేరేడు పండ్లు మంచిగా బండికి తీయ్యగా ఉంటాయండి. కొచ్చు మామూలుగా పండితే వగరువగరు ఉంటయి.
కానీ ఇవి ఇవి అ రోడ్డు పక్కన ఇగ ఇట్లా అమ్మేటివి అవి. హైబ్రెడ్వి ఉన్నట్టుందిగా సిస్టర్ అవి మరీ నచురల్ వాటి లాగా టేస్ట్ ఉండవివి కొంచం. కొంచం డిఫరెంట్ ఉంటాయి.
అవును కానీ ఆరోగ్యానికి చాలా మంచిది.
అదే మనం నాచురల్ గా మన బాయ్. మన అంటే నార్మల్గా ఈ హబ్రిడ్ చెట్లు కాకుండా. నాటు చెట్లు అంటారు కదా ఆహ్ నాటు చెట్లు అయితే. అయితే మనం నార్మల్ గా అవి ముట్టుకోంగానే ఒక ఆహ్. కలర్ వస్తది బాగుంటది ఆ కలర్ మన చేతిలకి అంటుకుంటది తిన్నాగాని. కాని మన నాలుక కూడా. అదే కలర్ అయిపోద్ది ఆహ్ లావెండర్ కలర్. ఆహ్ అవునవును ఆహ్ అదే ఇప్పుడు రోడ్ల పక్కన వాడ్. చేతో ముట్టుకున్నా కూడా పెద్ద కలర్ గిట్లు ఏం రావట్లేదు చేతులు నార్మల్ గానే ఉంటా. ఉంటున్నాయి.
రైతు మార్కెట్ లో కూడా ఎక్కువగా కల్తీ ఎక్కువ వస్తుంది. అన్ని ప్రతి కూరగాయలు గాని తిన్నే పండ్లు గాని అన్ని కల్తీయే.
ఉమ్ అదే ఒకప్పుడు మామిడి పండ్లు కానీ నేరేడు. పండ్లు గాని తినాలంటే వైట్ డ్రెస్ కి అంట్టినా కష్టమే ఏ డ్రెస్కంట్టినా కష్టమే. పోయేది కాదు మరక అదే ఇప్పుడైతే అదేం లేదు అసలు మళ్ళ అవి తెల్లగనే ఉంటున్నాయి లోపల ఒక కలర్ ఉండట్లే
ఆ అవునండి నేను తినలేదండి వాటికి అంత రేటు ఉన్నదని తీసకొనే తీసుకోలేదు ఇగా కనీ సీజనల్ ఫ్రూట్స్ తినాలండి ఆరోగ్యానికి మంచిది
పోయిన సారి ఆపోయిన సారి తినలేసీ సరే ఈసారి కూడ నేను తిన్నామని ఒక దగ్గర అడుగుతే చాలా రేట్ అన్నారు అమ్మో గింత రేటా అన్ సప్పుడుగ్ తీసుకోకుండా వొచ్చిన ఇంకొక రోజు మా అమ్మ వాళ్ళు పన్ ఉండి వరంగల్ ఎల్లిల్లు
అవునా
ఏమన్నా పళ్ళు తీస్తర అని చెప్తే మామూలు పండ్లు అంతకు ముందు తీస్ వచ్చినప్పుడు కేజీ థర్టీ అంట మళ్ళా వాళ్ళు మొన్న వెళ్ళినప్పుడు హండ్రెడ్ రూపీస్ కేజీ అన్నడు ఆడు
అవునాండి అంటే ఇప్పుడు ఈ టైమ్ లో కేజీ పండ్లు మామిడి పండ్లు రేటు తగ్కువవుంది కదా స్టార్టింగ్ అయితే రేట్ ఎక్కువ ఉంటది ఇప్పుడు మార్కెట్ లోకి ఎక్కువ వస్తయి కద పండ్లు
హ్మ్ అయిన తగ్లే వాళ్ళు హండ్రెడ్ హండ్ర అండి ఇంగ నేరేడి పండల్ని అడుగుమంటే టూ హండ్రెడ్ కేజీ అన్నారట
వామ్మో మళ్ళీ మామిడి పండ్లు కూడా మనం నాచురల్ గా దొరక అంటే మనం ఇంట్లో చెట్లు పెంచుకుంటే గిట్ల అవి నాచురల్ గా దొరుకుతాయి కానీ బయట వాటికి ఎక్కువగ మందులు పెట్టడం రైళ్లు కొట్టడం వల్ల అవి కూడ బా కల్తీ
అవును సిస్టర్ అయితే ఇగ తీసుకొచ్చింది ఒక ట్వంటీ రూపీస్ ఏమో తీసుకొత్తే నేను ఒక నాలుగు ఏం మా ఇంట్లో కుక్కర్ ఎన్నొతయి ట్వంటీ రూపీస్ కు
హ్మ్
ఇంకొ మనిషి నాలుగు తిరేసరికి అయిపోయినాయీ ఈంక కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి ఒక పెదబాపు వచ్చిండా ఆయన తీసుకొని వచిండు ఒక రెండే కాయలు తీసుకొచ్చిండు పండ్లు వాళ్ళ బాయి దగ్గర కిందరాలితే తీసుకొచ్చిందిట నేరేడు పళ్లు అవి ఇట్ల ముట్టుకుంటేనే మోత్ మొత్తం చేయి కి మొత్తం కలర్ అంటింది నాకూ తిన్నదే రెండుగానీ నా రెండింటికన నాలుకే కూడా మొత్ తం లావెండర్
అవు చేతికి కూడ కలర్ ఎక్కువ అంటతే తొందర పొదు
కలర్ అంటింది మొత్తం మన ఏమంటారు మనం పారానీ పెట్టుకుంటే అంటుతది కద అట్ల అంటింది హ్మ్ మళ్ళీ మామిడి పళ్ళు గుట్లా ఎట్లా అంటే పైన పచ్చిగనే ఉన్నాగా తింట అంటే రసము చాలా బాగుంది అసలు రసం అట్లా అది నే నాచురల్ మళ్ళ పండు చూస్తే చిన్నగనే ఉంది తింటా ఉంటే రసం చాలా బాగుంది ఇంగ కొను కొచ్చినయి పెద్ద టేస్ట్ ఏం ఉండదూ మీరా ఎప్పుడన్న తిన్నార సిస్టర్ అట్లా
నేరెడు పండ్లు అంటే చిన్నతనంలో బాగ తినేనండి ఎందు కంటే మా అమ్మ వాళ్ళ బా మా అమ్మమ్మ వాళ్ళ బాయి దగ్గర చెట్టు ఉండేది ఏ సమ్మర్ వస్తే బాగా కాస్తది చెట్టు అది ఫుల్ గా తినేదండి కానీ ఇప్పుడు కొంచెం దొరకడం కష్టమయిందిప్పుడు
అవును మేము కూడా అండి ఒకప్పుడు మంచిగా మామిడి పళ్ళు నేరేడి పళ్ళు ఇంకా అవ్వంటరు కద ఏంటి తునికి పళ్ళు అవ్వి ఆ తునికి పల్ అవ్వి ఇంక మేమైతే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి గయ కట్టె పట్టుకొని ఈత పళ్లు దెంపుకోవడాని పోయేది అవును అందరం పోయి మంచిగ ఈత పళ్ళు తెంపుకునేది ఉ అవును ఇప్పుడు ఇప్పుడు అందరు మ్యారేజ్ అయిపోయిళ్ళు ఎవరో ఎక్కడనో ఉన్నారు ఎళ్దామన్నా ఇగ ఇప్పుడు మనమే ఎల్లలేము అసల్ బయట్కి అట్లుంది ఇంకా
మళ్ళీ పాత రోజులు ఇప్పుడు లేవండి ఇప్పుడు అంత పిల్లలు కూ త ఇంట్లోనే ఫోన్లకు అలవాటు అయిపోతున్నారండి వాళ్ళ బయటి వాతావరణం తెలువట్లేదు అప్పటి రోజుల్లా లేరు బయటికి ఎల్లి సరదాగా ఆడుకోవడం స్నేహితులతో బయటకి ఎళ్ళి పండ్లు తెంపుకోవడానికి కూడా అప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్లేదం
అవును వెళ్లేది పేరెంట్స్ రాకపోయినా కూడా ఆ మంచిగా తిరిగి మళ్ళప్పుడు ఎట్లా అంటే ఏ సీజన్ కె ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూటు తినేటోల్లం అదే ఇప్పుడు ఇగ కొనలేక కూడా కొంతమంది తినట్లేరు అ
ఆ
ఎంతైనా ఆ రోజులే అప్పుడు ఇంకా ముంజకాయలు అయితే ఘోరంగా తినేది అసలు
ఆ ఇప్పుడు దొరకడం కూడా కష్టమైంది
దొరగనేది తినక త్రీ ఇయర్స్ అయితుంది కావచ్చు అసలు త్రీ
ఇప్పుడయితే ప్రతి చిన్న ఫ్రూట్ ఇప్పుడు ప్రతి చిన్న ఫ్రూట్ ఈతపళ్ళు గాని ముంజలు గాని అన్ని మార్ తున్నారు
అవన్నీ కల్తీనే సిస్టర్ అ ఆ మళ్ళ అన్ని కల్తీనే ఒక్కటన్నా మంచిగా లెవ్వు ప్యూరు అప్పడు తిన్నట్ లేవు ఇంకా మనం ఇప్పుడే తినలేకపోతున్నాం అంటే ఇంకా ఫ్యూచ చర్లో మన పిల్లలయితే అసల కిట్టు ఇగే ఇదే వాటి ఒరిజినల్ టేస్ట్ అనుకుంటారు ఇంగ
ఎవరు సరే ఓకే అండి
ఓకే సిస్టర్ మల